హలో చెప్పండి వినిపిస్తును చెప్పండి
బాగున్నారా
బాగున్నా మీరులా అన్నారు
బావున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదండి అలా కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను
అవునా
మీరేం చేస్తున్నారు
నేను ఇప్పుడే కొంచం ఆ స్నాక్స్ తినేసి ఇలా కూర్చున్నాను ఇదే ఆ అంతరిక్షం గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తింగా ఉన్ ఉంటుంది గదా అని చెప్పి కాల్ చేసాన్
అవునవును ఉంటుంది నిజమే, విశ్వం గురించి తెలుసుకోవడానికి ఇంకా ఎన్నో విషయాలున్నాయి
ఆ గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది గదా
అవును విశ్వం చాలా విస్తారమైనది.
శాస్త్రవేత్తలు నిరంతరం కొత్త విషయాలను కొను కనుగొనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఉ
ఆ అదే విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రత్యేకత కదా మరి.
అవును అంతరిక్ష ప్రశోదలు పరిశోధనాలు ఎందుకన్ ఎందుకు అవసరం అంటారు
ఎందుకు అవసరం ఏంటండి? విశ్వం గురించి మరింత తెలుసుకోవడానికి కొత్త అవకాశాల్ను గుర్తించడానికి అవి ఉపయోగపడతయి. అందువల్లనే కదా మనమూ మన గ్రహం కాకుండా వేరే గ్రహం మీద ఏముంది అక్కడ మనుషులు ఉన్నారా లేదా అని గుడా మనం తెలుసుకోగలుగుతున్నాము.
అవును ఈ మధ్యనే ఇస్రో నాసా ఆ నాసా వాళ్ళంతా మార్స్ మీద ఏముంది? క్కడ చెట్లు పుడతాయా, పెరుగుతాయా? ప్రస్తుతం ఎన్నో దేశాలు అంతరిక్ష ప్రదర్శనలు పై దృష్టి పెడుతున్నాయి కదా
అవునవును, ఎందుకంటే మన భూమి పైకి నిప్పు రాబోతుంది అని వాళ్ళు కనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ అక్కడేమైనా మనం బతికేలాగా ఉంటే మనల్నక్కడికి వెళ్ళాలి అనే ప్లాన్ లో కూడా ఉన్నారు అందుకని
అవునవును ఉపగ్రహాల ద్వారా సమాచారా వ్యవస్థలు కూడా పెరుగు మే మెరుగు మెరుగుపడుతున్నాయి క్కడ
అవునవును భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఆవిష్కరణలు జరుగుతాయని అనిపిస్తుంది.
ఖచ్చితంగా విజ్ఞానం ఎప్పటికీ మ్ ముందుకు సాగుతూనే ఉంటుంది గదా
అవును ప్రతి ఆవిష్కరణ వెనుక ఎంతో కృషి ఉంటుంది గదా
అవును చిన్న ఆలోచనలు కూడా పెద్ద మార్పులకు కారణమవుతాయి కదా.
ఆ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలే కాని
అంతె అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది.
అవును విజ్ఞానం వల్ల ప్రపంచం మరింత దగ్గరయ్యింది
అవును సమాచారం మా మార్పిడి చాలా వేగంగా జరుగుతుంది గదా
ఆ కనీ ప్రకృతిని కాపాడుకుంటూ అభివృద్ధి సాధించడం కూడా చాలా అవసరం, మీరేమంటారు?
నిజమే అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ రెండు సమానంగా ఉండాలి కద మరి
ఆ ఒక పక్క చెట్లని నరికేస్తూ మనము అభివృద్ధి సాధిస్తాము అని అంటే అదీ ముమ్మాటికి మూర్ఖుల పనే అవుతుంది.
ఖచ్చితంగా అది మనం ఆ మనందరి బాధ్యత కాపాడుకోవడం.
ఆ భవిష్యత్తు తరాల కోసం కూడా ప్రకృతిని సంరక్షించాలి కద మరి
అవును గదా
విజ్ఞానం, ప్రకృతి మానవభివృద్ధి ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి
అవును సమతుల్యత ఉంటేనే మంచి భవిష్యత్తు ని నిర్ణయించగలం కదా
అవునవును ఈ మధ్యకాలంలో భవిష్యత్తు గురించి మాట్లాడితే ఎక్కువ టెక్నాలజీ గురించే చర్చ జరుగుతుంది కదా
అవును ఎందుకంటే ఆ ప్రపంచంలో జరుగుతున్న మార్పులు టెక్నాలజీ కాక చాలా కీలక పాత్ర పోషిస్తుంది కదా
అవును ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన విషయాలు ఇప్పుడు సాధారణంగా మారిపోయాయి
నిజమే కొన్ని సంవత్సరాల క్రితం ఊహించని వివరాలు విషయాలు వివరాలు ఇప్పుడు మన జీవితంలో భాగస్వామ్య అయ్యాయి
అవునండి భవిష్యత్తులో ఇంకా ఇలాంటి మార్పు ఎన్నోస్తాయో ఎన్నోస్తాయని అనుకుంటున్నారు మీరు
నా అభిప్రాయం ప్రకారం చాలా రంగాల్లో ఆటోమేషన్ పెరుగుతుంది అలాగే పనులను మరింత వేగంగా సులభంగా చేసే పద్ధతులు వస్తాయి మనం చేయకుండా ఆ కొన్ని ఆ ఆటోమేటిక్ గా జరిగిపోయే వస్తు వులు వస్తాయి
అవును ప్రస్తుతం కూడా చాలా పనులు యంత్రాల సహాయంతో జరుగుతున్నాయి
అ కానీ టెక్నాలజీ అంత అభివృద్ధి చెందినా మనం చెప్పండి
అంటే మనం ఇంట్లో ఊడ్చడం నుంచి ఫ్యాక్టరీలో పని వరకు మొత్తం అన్ని కూడా యంత్రాల సాయంతోనే జరుగుతున్నాయి
అవునవును ఈ మధ్య అది ఎక్కువైపోయింది
ఆ
కానీ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన మానవ ఆలోచనకు ప్రత్యమనం కాదని నేను భావిస్తాను
అవును అదైతే ఖచ్చితంగా ఈ సృజనాత్మకత భావోద్వేగాలు నిర్ణయాలు ఇలాంటి విషయాలలో మనుషుల పాత్ర ఎప్పటికీ ముఖ్యంగానే ఉంటంది
నిజమే టెక్నాలజీ మనకు సహాయం చేస్తది సాధనం మాత్రమే
ఆ కొన్ని సందర్భాల్లో టెక్నాలజీ వేగంగా మారడం వల్ల ప్రజలు కొత్త విషయాలను నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది
అవును అందుకే నిరంతర అభ్యాసం చాలా ముఖ్యం
అవును నేర్చుకోవడం ఎప్పుడూ ఆగకూడదని ఎందుకంటారు
ఎందుకంటే ప్రపంచం నిరంతరం మారుతుంది కదా మార్పులతో పాటు మనం కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి నేను నేర్చుకోవడం మంచిది అనుకుంటాను
నిజమే ఒకే విధంగా ఉండిపోతే కొత్త అవకాశాలని అందుకోలేము మనం
అలాగే కొత్త విషయాలు పట్ల ఆసక్తి కూడా చాలా అవసరం కదా
ఆ ప్రస్తుతం చాలా మంది కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు
మ్మ్ కాలం పొందడం చాలా సులభమై సులభమైపోయింది
అవును నిజమే ఒకప్పుడు ఒక విషయం తెలుసుకోవడానికి చాలా సమయం పట్టేది ఇప్పుడు కొన్ని క్షణాల్లోనే తెలుసుకోవచ్చు
అవును ఎందుకంటే నిజమే ఒకప్పుడు అయితే ఎక్కువ సమాచారం ఉండటం వల్ల కొన్నిసార్లు గందరగోళం కూడా ఏర్పడుతుంది కదా
అవును అందుకే సరైన సమాచారాన్ని గుర్తించడం కూడా ఒక నైపుణ్యంగా మారింది ఇప్పుడు
ఆ భవిష్యత్తులో విద్యారంగం ఎలా మారుతుందన్ అనుకుంటావు ఏ
ఏముంది నేర్చుకునే విధానం మరింత సులభంగా అందుబాటులో ఉండేలా మారుతుంది.
ఆ ప్రతి ఒక్కరికి కొత్త విషయాలను తెలుసుకునే అవకాశాలు పెరుగుతాయని అ నిపిస్తుంది
అవును జ్ఞానాన్ని పంచుకోవడం కూడా మరింత సులభం అవుతుంది.
ఓ బాధ్యత కూడా పెరుగుతుంది కదా
మరి తప్పకుండా పెరగాలి కదా ఆ ప్రతి కొత్త ఆవిష్ కరణ హలో
ఆ హలో
వినిపిస్తుందా ఆ అంటే ఖచ్చితంగా పెరగాలి కదా మరి ప్రతి కొత్త ఆవిష్కరణను బాధ్యతతో ఉపయోగించడం చాలా ముఖ్యం కదా
కొంత కొంతమంది భవిష్ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు
అది సహజం కానీ మార్పులను అవకాశాలుగా కూడా చూడాలి
నిజమే ప్రతి మార్పు వెనుక కొత్త అవకాశాలు దాగి ఉంటాయి.
ఆ అలాగే ప్రతి సవాలు మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది.
కొన్ని సందర్బాలో ఓర్పు కూడా చాలా అవసరంగా
అవును కానీ తొందరపాటు కంటే క్రమ క్రమశిక్షణతో ముందుకెళ్ళడం మంచిది
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకు వినిపించడం లేదా
ఆ కొంచెం కట్టయింది ఇంకోసారి చెప్తారా ఏదో చెప్పారు
తొందరపాటు కంటే క్రమశిక్షణతో ముందుకెళ్లడం మంచిది అంటున్నాను.
తొందరపటు కంటే
క్రమశిక్షణతో ముందుకెళ్లడం మంచిది అని చెప్తున్నా
అవును క్రమశిక్షణతో వెళ్తానే కదా మంచిది
ఉ విజయానికి ముఖ్యమైన అంశాలు ఏమిటాని మీ అభిప్రాయం
నేర్చుకోవాలనే ఆసక్తి, క్రమశిక్షణ సహనం నిరంతర ప్రయత్నం ఉంటే చాలు విజయం అదే వస్తది
అలాగే సానుకూల దృక్పథం కూడా అవసరం
ఖచ్చితంగా సానుకూల ఆలోచనలు మనల్ని ముందుకు నడిపిస్తాయి కదా
ఆ మనిషికి ఎంత నేర్చుకున్నా, ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంటుందని అనిపిస్తుంది.
అదే జ్ఞానానికి ఉన్న ప్రత్యేకత. దానికి ఆనం అంతం ఉండదు కదా.
ఆ ప్రతిరోజు కొత్తగా ఏదో ఒకటి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
అవును అదే జీవితాన్ని మరింత అందంగా అర్థవంతంగా చేస్తుంది.
ఆ ఈ ప్రపంచంలో, ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ, కొన్ని విలువలు మాత్రం ఎప్పటికీ మారవు కదా!
ఉను. కాలం మారినా పరిస్థితులు మారినా కొన్ని మంచి లక్షణాలు ఎప్పటికి మ ఖ్యమైనవి.
ఆ ఉదాహరణకు నిజాయితీగాని, గౌరవం, సహనం వంటి విలువలు.
ఖచ్చితంగా. ఇవి వ్యక్తిగత జీవితంలోనే కాదు. స ఆ సమాజాభివృద్ధిలో కూడా చా చాల ముఖ్యమైనవి కదా.
మ్ ప్రస్తుత ప్రజల జీవన విధానం చాలా వేగంగా మారిపోతుంది.
అవును. కానీ వేగంగా, ముందుకు వెళ్తున్నప్పుడు, మానవ విలువలు మ మ మర్చిపో మర్చిపోవ వద్దు కదా!
నిజమే అభివృద్ధితో పాటు, మంచి ఆలోచనలు కూడా అవసరం.
అలాగే పరస్పర గౌరవం కూడ చాలా ముఖ్యం.
ఆ ప్రతి వ్యక్తికి వేర్వేరు అభిప్రాయాలుంటాయి.
హలో ప్రతి వ్యక్తికి,
వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి.
అవునవును అది మాత్రం నిజం. అందరి అభిప్రాయాలు గౌరవించడం మన లక్షణం కదా!
అవును కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు రావడం సహజమే.
కానీ, వాటిని ప్ర త్యక్షంగా పరీక్షించకోవడం అవసరం అనుకుంటా!
ఏమంటున్నారు? ప్రశాంతంగా పరిష్కరించుకోవడమా?
ఆ అదే అదే. కానీ, వాటిని ప్రశాంతంగా పరిష్కరించు పరిష్ కోయించుకోవడం అవసరం అనుకుంటా కదా!
ఆ అవును. సహనం ఎందుకు అంత ముఖ్యం అని అనుకుంటున్నారు?
ఎందుకంటే, తొందర పాటు, నిర్ణయాల కంటే, ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే మంచివి కదా!
ఆ నిజమే. సహనం మనలో స్థిరత్వాన్ని పెంచుతుంది.
అలాగే క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం.
ఆ క్రమశిక్షణ ఉంటే, పనులు సక్రమంగా సాగుతాయి.
అవును. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం కూడా, అలవాటు అవుతుంది కదా!
ఆ ప్రస్తుతం చాలా మంది బిజీ జీవితాన్ని గడుపుతున్నారు.
నిజమే కానీ ఎంత బిజీగా ఉన్నా, ఇతరుల పట్ల మర్యాద ఉండటం అవసరం కదా! మర్యాద లేకుండా పని చేస్తే ఎలా?
మ్. మర్యాద మనిషిని గొప్పవాడిని చేస్తుందని అంటారు.
అవును. మంచి మాటలు సంబంధాలను బల బలపరుస్తాయి.
మ్ చిన్న చిన్న విషయాల్లో కూడా, సంతోషాన్ని వెతుక్కోవాలనిపిస్తుంది.
నిజమే సంతోషం, సంతోషం. ఎప్పుడు పెద్ద విషయాల్లోనే ఉండదు కదా!
ఆ కృతజ్ఞత అనే లక్షణం గురించి నీ అభిప్రాయం ఏమిటి?
అది చాలా గొప్ప లక్షణం. మనకు లభించిన